హలో హలో హలో హలో
హలో
హలో
ఆ ఇప్పుడు వస్తుందండి, గుడ్ ఈవెనింగ్
బాగున్నారా అండి,
బాగున్నాం
అయిందా అండి భోజం మేము కూడా బాగున్నాం, అండి భోజనాలు అయినాయా
అయిన అండీ
ఉహు ఏం ఏంచేస్తున్నారు అండీ
ఏం లేదండి వర్షం వస్తుంది మాసై బయట దాన్ని చూసుకుంటూ కూర్చొన్నాం బాగా చలి వేస్తుంది, చల్లగా ఉన్నది ఇంకా గాలి కూడా వస్తుంది దాని పాటు, మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఇప్పుడు వే వేడి అడి వచ్చేసి చల్ల చల్లొస్తే మస్తుగా అనిపిస్తుంది,
ఉహు మా సైడ్ కూడా కొంచెం అలానే ఉన్నది అండీ చల్గా లేదు లేదు
మీ వాయిస్ కొ బ్రేక్ అయితాంది, ఇంకా స్లో కూడా వస్తుంది.
చల బా ఆ ఇప్పుడు బాగా వస్తుందా,
ఇప్పుడు బాగావోస్తుంది చెప్పండి,
హు మీ సైడ్ బాగుంటదా అండి
మా సైడ్ బాగుంటదండి ఆ తిరిగామండి,
ఎట్టు ఎలారు
ఈ పార్క్ లోన్ ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా పార్క్ తీసుకు వెెళ్ళాలి వాటర్ లో అటు కూడా వెళ్ళాం ఇ సమ్మర్స్ అంటే పిల్లలు వాటర్ వాటర్ అంటారు ఇంట్లోనేవి ఎన్ని ఆడుకుంటారు పిల్లలు ఇప్పుడైతే బోర్ వేసుకుని మొత్తం తడుస్తున్నారు ఆడుకుంటున్నారు
హ్మ్
ఆ అందుకోసం వాటర్ దగర తీసుకోపోయినం వాటర్ ప్లేసెస్ లో
ఒక క్వశ్చన్ అడగనా అండి
చెప్పండి
మీకు గత ప్రభుత్వం నచ్చిందా ఇప్పుడు నడిసే ప్రభుత్వం నడు నచ్చిందా అండి అంటే కేసీఆర్ పాలన మంచిగుండెనా ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన బాగుందా
ఒకవైపు చూస్తే కొంచెం అది కూడా మంచిగనిపిస్తుంది ఇది కూడా అనిపిస్తుంది ఇప్పుడు చేదు ఇది చెప్ ప్పినాన్కే మొత్తం అని చేసేసారు కదా అందుకే ఇదే మంచిగుంది
మ్మ్ ఇప్పుడు కాంగ్రెస్ దాంట్లో మీకు ఏమేం స్కీమ్లు వర్ నచ్చినాయండి
ఇప్పుడు మాకి బస్ ఫ్రీ చేసారు
అవున
బస్ పాస్ ఫ్రీ చేసారు
ఆర్టీ సి లో నా
హలో వాయిసడు కట్టయి
ఆర్టీసీ బస్ లోనా
అవునండి
మ్మ్
చీరలు ఇప్పుడు పట్టు శాడి
లేదు ఆర్టీసీ బస్సు లో ఫ్రీగా ఇచ్చారు కదా ఆ స్కీమ్ పేరేంటి తెలుసా మీకు
గ్రహజ్యోతి
గృహజ్యోతి కాదండి మహాలక్ష్మి స్కీమ్
మహాలక్ష్మి ఆ గుర్ గుర్తు లేదండి ఆ ఆ గృహ జ్యోతి అంటే కరెంట్ బిల్
కరెంటు బిల్ కాదండి ఆ గృహ జ్యోతియ
ఆ కరెంట్ బిల్ గృహ జోతే
కరెంట్ బిల్లా
ఆ కా గ్యాస్ గుర్తు రావట్లే అండి గ్యాస్ చెప్
గ్యాస్ ఐదు వందలకి గ్యాస్ ఇస్తున్నడు కదా అది కావ చండీ గృహ
కాదండి
అయిదేనా
మ్మ్ ఇదే
ఆ గృహ లక్ష్మి ఏమో అది ఇంకా స్టార్ట్ కాలే కదా
కాలే ఇంకా అది
రొండో రెండు వేలు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు కదా
ఆ ఇం కాలేదు అది
ఇంకా మీకు ఫ్రీ కరెంట్ కూడా వస్తుందా టూ హండ్రెడ్ యూనిట్ వి
అ వస్తుంది మీకు వస్తుందా అండి
ఆ మాకు కూడా అ ఈ సమ్మర్ లో రాలేదు కాని మిగతా సీజన్ లో తక్కువగా కాల్తాయి కాబట్టి దానికి ఎలిజిబుల్ అవుతాం ఊ
బాయ్స్ కన్స్మ్ ఇ ఇచ్చారండి మాకైతే బాగానేచ్చారు మీకు ఏ ప్రభుత్వం నచ్చింది ఇదా అదా లేకుంటే బాయ్స్ స్కీమ్ స్కీమ్ ఇచ్చే కదా లేడీస్ కి బాగా ఇచ్చారు
అవునండి మాకు కూడా అంత ఏం లేదు ప్రభుత్వం వచ్చినా
ఆ కొంచం ఉంటది కదా అది కొంచెం ఉంటే ఇలా ఉండే అలా ఉండే
ఏంటంటే ఎంప్లాయస్ కి ఎంప్లాయీస్ కి ఆ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జీతం కరెక్ట్ టైంకి వచ్చ వచ్చేదానికి ఏదిేమి ఇప్పుడు జీతాలు ఇప్పుడు జీత జతాలు రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి వేస్తున్నాడు అఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వళ్లకి
అయ్యోవా మీకు కూడా మంచి చెయ్యాలండి మాకైతే కొంచెం మంచిగా అయింది మీకు టయర్ చేసేసారు
పర్మనెంట్ ఎంప్లాయీస్ కి కరెక్ట్ ఇస్తున్నారు కాగానీ మిగతా అఔట్సోర్స్ కోర్సింగ్ కాంట్రాక్ట్ అట్లా ఎంప్లాయీస్ కి ఒక్కొక్కరి రెండు రెండు మూడు మూడు నెల ఆగి ఉన్నాయండి
అట్లా చేయొద్దండి వరికైనా టైంకి వేసుకోవాలి ఎవరికనా ఇప్పుడు ఖర్చులు ఉంటాయి కదా పిల్ల ఫీజులు ఉంటాయి
అవునండి మరి నెక్స్ట్ ఏప్రిల్ నుంచి అంటున్నారు ట్రెజరీ నుంచి వస్త ఫస్ట్ కేే వాళ్ళతో పాటు మీకు కూడా జీతాలు వస్తాయని మూడు నెలలు కలిసింది ఇప్పటి వరకు అయితే రాలే మరి నెక్స్ట్ మంత్ జులై నుంచి వస్తాయి అంటు న్నారు అది ఎంతవరకు నిజమో తెలిదు
మీ కూడా బాయ్స్ కూడా కొంచం ఏదైనా హెల్ప్ చేసాలండి మాకు
ఇప్పుడు ఎవరి నాంత కదా అండి జీతం కోసం కదా పనిచస్త ఎవరు కూడా జిన్ కోసమే కదా అండి పని చేస్తారు ఆ ప్రతి నెల వేరే మనకు కాలకులేషన్ ఉంటది దీనికింత దీనికింత దీనికి ఇంత కట్టచ్చ అని ఇప్పుడు అందరుూ పాప మాపి వెళ్తున్నారు
ఆని ఇక టైట్ అయిపోతు కదే అంటీ అప్పుడు
గండి ఇప్పుడు త్రీ మంత్స్ త్రీ మంత్స్ జీవితం సపోర్త్ అనుకోండి త్రీ మంత్స్ జీతం పెండింగ్ ఉండి త్రీ మంత్స్ తర్వాత ఎత్తడు కావచ్చు వాడు టూ మంత్స్ లో వన్ మంత్ లో అది ఇట్లా వస్తుంది అట్లా అయిపోతు మొత్తం ఇయ్యరండి రెం
అయ్యో మొత్తం వెయ్యాలి ఎవరికైనా ఇప్పుడు ఆఫ్ అంత వెయిట్ చేసి చేసి ఇలా అండి మొత్తం ఫస్ట్ ఆ ఖర్చులకి ఎక్కువ అతాయి
మళ్ళీ అది ఇట్లా వేసిన తర్వాత వెళ్ళలేపోతుందిండి ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర పైసలు అడిగి మేనేజ్ చేస్తాం కదా అవన్నీ పైసలు అట్టే ఆ ఆ పని చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండది
అవునండి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ మంత్ లో మంత్ మంత్ శాలరీ ఇస్తే కూడా బాగుంటది మ వర్క్ జేయనంటే కూడా ఒ ఇష్టంగా ఉంటది.
పాపం మాఔట్ ఎంప్లా ప ఔట్సోర్స్ ంగ్ ఎంప్లాయ్ అందరు పాపం ఇదే మాట్లాడుకుంటున్నారు ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు
ఆ మరి టైట్ కాదా అండి ఓకేనా ఇప్పుడు కర్చులి తీసుకోవాలి ఉండే హెల్త్ పాపాలు హెల్త్ బాగుంటది లేకపోవచ్చు ఇంట్లో టైట్ ఉంటది. వేరే వేరే వాళ్ళకి వేరే వేరే ఉంటయి కదాంటి. ప్రాబ్లమ్స్ ఇంట్లో ఏదైనా డబ్బుల్ కోసమే జాబ్ చేస్
అవసరాలు ఉంటాయి కదా అండి మళ్ళీ పెద్ద జీతం కూడా కాదు ఔట్సోర్సింగ్ లో
అవునండి పెద్ద కూడా కాదు వాళ్ళు కూడా పాపం కొంచెం పెంచాలి.
ఉమ్ చాలి చాలని జీవితం మళ్ళా దాంట్లో లేటచ్చుడు అయ్ బాగా ఇబ్బందులు ఉంటాయ్ పాపం.
నేను విన్నానండి న్యూ లో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు డబ్బులు పోయిన
అవు
అట్టి వాళ్ళు ఎక్కువ ఇచ్చారు కదా ఇప్పుడు అట్లా ఇవ్వట్లే అని విన్నాను తగ్గిస్తారు అని పెంఛన్
పెన్షన్సా లేదు పెన్షన్స్ తీసే సారండి ఇప్పుడు కొత్తగా ఎవరైతే జాయిన్ అయ్యిండ్రో అంటే రెండు వేల పదకొ కొండు అట్లా అట్ల అయిన వాళ్ళయి ఈ వాళ్ళక్ పెన్షన్ లేదు. జస్ట్ ఏందంటే వాళ్లకి ఆ
దానివల్ల ఇప్డు ఇప్పుడు ఇప్పుడీ ఈ జనరేషన్ కి జాబ్స్ రావం అట్లే దాని వల్ల అని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల అట అని జెప్పి తగ్గిచ్చినారు వాళ్ళకి
ఈ రైతు బంద్ రైతు బంధు వాళ్ళకి కూడా కేసీఆర్ ఉన్నప్ ఇప్పుడు వేసినట్టు వేస్త లేడట డబ్బులు ఏదో కొందరికి ఏస్తున్నాడట. ఏదో కొందరికి వేసి అందరికి ఏసినా ఏసినా అని అందరికి ఏసినా అని అయితే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటుండు.
ఆ అవును అట్
ఇగ ఇట్లనే ఉంటే నెక్స్ట్ టైం గెలవడం కష్టం అండి. ఆ ఇప్పుడు నిత్యవ
ఇప్పుడు రైతు ఇప్పుడు పని ఎవరు పండిస్తే వాళ్ళకి వేస్తారు.
పోనీ ఇవన్నీ ఇవన్నీ స్కీములే కున్నా ఆ మనకు ఆ నిత్యవసర వస్తువులు మనం రోజు తినే వస్తువులు ఆ ధరలు తగ్గించినా బాగుంటది.
లేదండి ఇప్పుడు ధరలే ఎప్పుడైనా మొత్తం ఎక్కువ ఐపోనాయ్ గుడ్ ట్లులకి పాలకి మొత్తం ఇస్ లస్ స్కీం బెట్టేసి ఇంకోసారి డౌటే అండి. ఇపుడు గెలుస్తారు లేదో అని
వాయిస్ కరెక్ట్ వస్తుందా అండి.
ఆ మీది వస్తుందండి.
ఓకే అండి మీతో మాట్లాడి చాలాగా ఆనందం వేసిందండి చాలా బాగా మాట్ మాట్లాడారు మీరు
థ్యాంక్ యూ అండి
సరే అండి మరి గుడ్ నైట్ అండి. బాగు బా గుర్తు చేశానని చెప్పండి బావకు.
అరే అండి.
అ గుడ్ గుడ్ గుడ్ నైట్ అండి స్వీట్ గుడ్ నైట్ అండి
మీ కూడా అండి గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్. వాన్